నమస్కారం సౌండ్ వత్ తక్సినవడుతుంది
ఆ సెల్లు దూరం బెట్
శివుని అమ్మునిదగ్గర మళ్ళి ఏం చేసి ఉంచాలమ్మ ఏం చేస్తున్నారు బాత్రూమ్ పాపం ఉమ్ పా ఇది పలక పట్ మా బాబు తాత తాత అంటున్నాడండి మా తాతను పట్టుకొని
మరి మీకు తాత అయినప్పుడు అయినకు కూడా తాత అయితాడు గదా
పక్క మా తాత్ ఆ మా తాతకాన్నే పండుకుంటడటా మా తాతకాన్నే ఉంటడట పక్కక్ జరుగుతలేడు సప్పట్లు కొడతాండు ఏలువట్టి చూపేడుతాండు బల్లులను అ మీ ఊర్లో శ్రీరావణం ఎలా జరుగుతుంది
ఏ మా ఊరే తక్కుపోనండి బాగా పల్లెటూరు ఇక్కడ మా అత్తగారు పల్లెటూరు ఎట్లుంటందింటే అసకి ఒక శ్రీరామనవమి అంటే ఇప్పుడు హనుమంటింపు త చేస్తారు కదా హనుమంటిం లో అది అంటే గుడి లాంటి తీ అన్నట్టు
క్కక్కడ దికనా
ఏదో ఒక రేకుల షెడ్ వేసిది దానికి చేసారు ఇలాగ ఆ చేస్తారు బానే చేస్తారు హ అట్లా ఉంటారుూత్ పిల్లలు కొ మొరత్తం నీట్గా వేసి ఆ కొందరు అన్నదానం చేస్తారు పోయిన సార్ అయితే ఆపోయిన సార్ అయితే వసారు ఆ పెన్ని సంవత్సరం చేసర చేయ లేదుో నాకు వెళపోదు ఎంత ఐడియా లేదు నేను లేను ఇక్కడ
ఆ
లేనంటే అప్పుడు మా మావయ్యన్ పోయినన్నట్టు ఇక వెళ్ళలేదు అసలు చేసే తెల్వదు నాకు అప్పుడు అమ్మ వంటి గైనా అదే రోజు
అవునా
చూలే
ఆగాడ పొద్దునా లేస్తం లే ఊడ్సుకొని నలు పోని వుగెస్ కొని ఇల్లు శుభ్రం చేసుకొని ఆ ఆ గుడి దగ్గరికి అంటే పొద్దున్నే ఏం తినకుండా పొద్దున్నే ముఖాలు గట కడుత స్నలు గట వేసి కొబ్బరికాయ పూవులు అగర బత్తులు ఇంకా దే పూజకు సంబంధించిన సామానులు పట్టుకొని పోతామండి
చక్కెడ కూడ వెళ్తారు కాద మీరు కూడా వెళ్ళాలి
ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర శ్రీరామనవ చా జరుగుతుందండి బాగా జరుగుతది అయితే ఇకా కొంతమంది పెద్దలు ఉంటారు కదా వాళ్ళు శ్రీరాముని కళ్యాణానికి పార్ట్నర్ గా ఉంటారు కొన్ని కొన్ని డబ్బులు వేసుకొని ఉంది పూజకాడ కూర్చుంటారు శ్రీరామ శ్రీరాముడును సీతమ్మకు పెళ్లి చేేస్తారు తే పెళ్లి చేస్తారాండి పెళ్లి చేసి రాత్రి పూట ఊరగి ఇపిస్తారు ఫోటోలు పెట్టి ఊరగిపిస్తారు
ఆ మా దగ్గర కూడా అట్నే డి చేస్తారు గాని ఆ ఏమో పోయిన సర అయితే అంత చేయలేదు ఆపోయిన సారి అయితే చేసారు బాగానే ఇచ్చడు అన్నదానం కూడ వేసిరళ మగ దగ్గర
ఆ అన్న ప్రసాంతం అదే అన్న అన్న ప్రసాదం కూడా చేస్తారు మా అక్కడ ఆ పులిహోర
అన్నదానం చేసిరు మా దగ్గర కూడ ఇక పోయిన సారి అయితే ఇక మాకు చుట్ వెళ్ళలేదండి చేస్తారు గుది పిల్లలు చేస్తారు మా అక్కడంత ఇప్పుడు విర సంవత్సరం సర్పాన్ని లేక పట్టించుకోవాలి మరి సర్లే సరేం సరే చూడాలి
ఏమొండి పా ఇంకా చెప్పండి విషయాలు
క లే సండి ఎడికలుస్తాయి ఇంటికి రాలే ఇబ్బందులు
అ
ప్చ్ ఎగ్గమ్లేలీటు కర్ర యేష్నా అది నీట్గా రాలేదు
అవునవును
ఆ
ఇంట్లో ఒక్కదనే ఉనవా
ద్దున లేపిన స్కూల్ కు హాఫ్ డే స్కూల్ కావట్టి ఆరున్నరకే ఒతారండి
ఉహు
ఆ అ
త్ర నల వాటర్ దావుతర
ఏంటదండి ఏ మిల్లర్ వాటలు లెవ్వండి నల్లయే తాగుతమండి మాకు మిడ్రర్ వి ఏం లెవ్వు
నల్ల అం టే కొంచి వడ ఒసుకొని తాగాలండి ఎందుకంటే లో ఉన్నా ప్చ్ మనకు కంటి కనబడని క్రీములు ఉంటాయి నల్ల వాటర్లల్ల ఎందుకంటే పైప్తో పైపుల తోనే అస్తయి కదా ఉ
ఊ అవును కని మేము అక్కడ ఎట్లా అంటే నల్ల కడి అంటే రెండు మూడు మోటర్లు కలిషి మో ఒ అన్ని అన్ని వాటర్ కలిసేటటు ఏషిరండి ఎత్తే అట్లా వేరే కాడిగకి ఓయ్యి వేరే మోటర్ కాడ నళ్లలాగా ఫిట్ జేషిరు అడికి ఒయి అందరూ తెచ్చుకుట్రు వాటర్ మంచిళ్ళ వాటర్ అని
ఆడవాడపోత వాటర్ ఓసుకొని మనం దాకని మనం లోపలి ఒయి ఏ ఏ మంచిగనే ఉంటదండి యూ
దాలోకి దానికి గుడ్డ కడతారండి అట్లా మనం నల్లొచ్చి పంపు కడా ఒకటి క్లాత్ మన చీర లాంటి క్లాత్ సన్నని క్లాత్ నల్లకి వెడతరండి
ఆ
ఇగ అందరు వట్టుకెళ్తరిగా తర్ని
తిన్నామండి కాకరాకయ టమాట అండుకున్నాం తిన్నాం పిల్లలు ఇగ సాయంత్రం పూట వండుకున్నారు మళ్ళ లేసిల్లు బాబు గూడ వండుకొని లేస్ తిండు ఎడుతుండు ఆడుకుంటున్నడు ఏడుతుండంట
హ
ఇంకా
అ మరి
స
టైం పాస్ అయితందండి మీ ఇంటి దగ్గర
అయ్య ఇ కాల్స్ మాట్లాడం వల్ల టైమ్ వేస్ట్ అయితందండి
అనిపిస్తుందా ఇక్కడ అత్తగారి ఇంటికాడ బాగుందా ఆగారి ఇంటికాడ బాగుందండి
ఎంతైనా అమ్మవారి ఇంటి కన్నే కోచం మంచిగా అనిపిస్తుంది కదా అడి
కానీ ఇక్కడినికి బాగా అలవాటు పడ్డావు కదండి ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా అందరు మ్యారేజ్ అయ్య ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అండి ఎట్లా అట్ల ఇక్కేనే బాగుంటాది కదా
అంటే ఎక్కడ మనం ఎక్కువ రోజులు ఉంటే అక్కడనే ద అదే కదా ఎందుకంటే ో ఫిఫ్టీన్ డేస్ ఆయితింది కాని పిల్లల సందడి వల్ల టైం పాస్ అనేది అయ్యితుంది అయితుందండి
మేము కూడా అక్కడ మా ఫ్రెండ్స్ అందరు మ్యారేజ్ ఐపోయింది ఎవరన్న ఒకరిదరం వండుకుంటం
ఏజూలా ఎందల్ పండ పెడతావా అలాన్ బాబు నిద్రస్తందేమో ఏడుస్తుండు
ఆహా
ఏనా ఇంకా చెప్పండి కాలు నాది దవన మధ్యల కటయితే ఇట్లా ఓకే అయితదేమో అని చుతనా అయ్యో ఆ
ఎందుకు కాలిగా ఎందుకు
గిలాయి గిలాయి గిలాయి గిలాయి. అంటే ఇట్లా నాకు ఎక్కువ అయినప్పుడు చూపిస్తలేదండి మరి అట్ల ప్రాబ్లం అయితంది ఇట్లా చూస్తా అంటా.
నేనా నీ దాంట్లో నేను నీతోటి మాట్లాడుకుంటేనే దే ఇప్పుడు.
అవునా మీ మీరు చుట్టాలే కాని నాది తక్కువ మాట్లాడినప్పుడే ముప్పై సెకండ్స్ పడుతున్నాయండి.
మరి మీరే చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏ టైం వరకు కావాలో ఆ టైం వరకు చూసి కట్టిస్తాం.
నువ్వు తాగు.
ఎందుకంటే ఇప్పుడు నువ్వు నువ్వు చేసినావు కాబట్టి నీ కాలు నీ ఇష్టం అన్నట్టు మనం. ఆహ్ మాట్లాడేంత టైం ఉంటే మనం మాట్లాడుతూనే ఉంటాం ఇంకా. మీ టైంకి ఎంత కావాలో అంతసేపు మాట్లాడి కట్ చేయండి. సరేనండి. హలో